హలో భాయ్
హ అండి నిను బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాయి ఎక్కడున్నావ్ ఇంట్లోనే ఉన్నావా బయటికీ ఏమన్నా ఏళ్ళావా
లేదు లేదు బా ఇంట్లో ఉన్నాను బయటికి వెళ్ళాలి
ఆహా సరే నేను ఇంట్లోనే ఉన్నా ఏం లేదు ఇక్కడ డ్రెస్సెస్ నిన్ ఎలా పెట్టారు వస్తావేమోనని
అవునా ఎన్ని గంటలకి రావాలి
ఆ పదిన్నర ఆ టైంకి వెళ్తే అప్పుడు ఓపెన్ చేస్తారేమో పదింటికి అట్లా ఓపెన్ చేస్తారేమో అన్న ముందే సెట్ చేసుకుంటే పదిన్నర నుంచి మనం అంతా తిరిగితే సరిపోద్ది కదా
అవున్ అవున్ అవున్ అవును బాగున్నాయా కలెక్షన్స్
ఆ బాగున్నాయంట ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా కాటన్ వి చాలా ఉన్నాయి కాటన్ లో చాలా వెరైటీ టి సచ్చయ్యనే వెళ్ళా నీను
ఓకే ఓకే ఆ స్టార్టింగ్ ప్రైజెస్
ఆ స్టార్టింగ్ ప్రైజెస్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయినాయి ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి లేవు కాని థౌజండ్ అయితే విన్నా నేను థౌజండ్ నుంచి పైన అని
మ్మ్ అంటే ఏ ఏ కలెక్షన్స్ ఉన్నాయ్
మ్మ్ కాటన్ వి ఉన్నాయి సిల్క్ వి ఉన్నాయి కాని ఆ డ్రెస్సెస్ ఉన్నాయి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి ఆ కాటన్వి ఎక్కువగా ఉన్నాయి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి బెడ్షీట్స్ లెహెంగాసని కాటన్
లెహెంగస్ అంటే పార్టీ వేరా లేకపోతే ఎలా
పార్టీవేరు పార్టీ వేరుయి ఉన్నాయ్ మామూలుగా కూడా ఉన్నాయి అంటే తక్కువ ప్రైస్ లో నుంచి మొదలు పెడితే అన్నిీ ఉన్నాయి
ఓకే ఓకే
అంటే మరి వెల్లి చూస్తేనే తెలుస్తు స్తది మనకి పర్టికులర్ గా నేన్ మాముూలుగ పామ్ప్లెట్స్ పంచితే చూశానున మాట సరే దగ్గరలోనే ఉంది కదా
ఉహు
వెళ్దాం కాటన్ తీసుకుందాం కాటన్ శారీస్ అలా అని అనుకున్నా కాటన్ డ్రెస్సెస్ కాటన్ శారీస్ పిల్లలకి కూడా డ్రెస్సెస్ తీసుకోవచ్చు బాబుకి పాపకి ఇద్దరికి
ఓకే తొందరలో ఫెస్టివల్ అలా ఫంక్షన్ ఉంది కదా సో నేను తీసుకోవాలి మీన్ పార్టీ వేర్ ఇలా ఫంక్షన్ ఉంది కదా కొంచెం పార్టీ వేరు అలా ఏమైనా చూస్తద్దాము అని
ఆ అలా కూడా తీసుకోవచ్చు ఉంటాయి కదా ఏమో అక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో వెళ్లి చూస్తే మనం తీసుకోడానికి ఉంటుంది అట్లీస్ట్ చూసినట్టయినా ఉు ఉంటది కదా అసలు ఏం వెరైటీస్ నడుస్తున్నాయి బయట అనేది
అవును అవునఅవును సరే అలాగైతే వెళ్దాంలే
ఆ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి ఇంకేం చేస్తున్నారు ఇంక ఏమ అనుకుంటున్నారు
ఏం లేదు నేనైతే ప్రెసెంట్ ఇంగ ఎట్లా ఫెస్టివల్ ను మళ్ళీ ఒక ఫంక్షన్ ఉంది మా రిలేటివ్ లో సో నేన్ ఎలాగో తీసుకోవాలి ఫెస్టివల్కీ ను మ సారి దీన్కి ఫంక్షన్కి సో చూస్దం పార్టీ వేరు తర్వాత అప్ అండ్ డౌన్ కి ఏమన్నా తీసుకుందాము అనుకుంటున్నా
ఆహా ఓకే నువ్వు అంటే అలా అకున్నావు నేను మా ఊలుగా అసలు క్యాజువల్ గా తీసుకుందాం మేలా పెట్టారు అంటే కొంచెం మనకి అదో ఇంట్రస్ట్ కదా ఏం వెరైటీస్ ఉన్నాయో చూడాలన్నది ఒకటి అ ఇంకోటి సమ్మర్ కూడా వస్తుంది కదా కొత్తయి కాటన్ శారీస్ కాటన్ డ్రస్సెస్ తీద్దాము అని అనుకున్నాను నేను
ఉహు ఓకే
ఇంకా ఇప్పుడు కాటన్ లో కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా మనం
ఆ అంటే ఇంకోటి ఏమంటే సమ్మర్ టైం కాటన్ లో బాగుంటాయి కాటన్ ఇప్పుడుకి అవ్వే ఇప్పుడు అవే సెట్ అయి లేదు కాబట్టి అవి తీసుకున్నా కూడా చూద్దాం అక్కడకి కాలే క్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసి
అదే
తీసుకుందాం
ఆ అదే నేను అనుకుంటున్నా మీ దగ్గర కూడా ఏమైనా పెట్టారా
లేదు లేదు లేదు లేదు లేదు మా ఫ్రెండ్ ఏమో పెట్ పట్టింది తన దగ్గర పర్లేదు ఓకే ఓకే కలెక్షన్స్ అంటే మ చిత్రం ఉన్నాయి
నువ్వు నాకు చెప్పుంటే నేను వచ్చేదాన్ని అది కూడా ఒకసారి చూస్తే
చూద్దాం తను ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ తన దగ్గర అయిపోయాయి ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా ఇంగో టూ త్రీ డేస్ లో తను కొత్తగా కొత్తగ డ్రెస్సెస్ తీసుకొస్తది
ఉహు అంటే మళ్ళీ వెరైటీ కూడా మారుతది కదా అవును
చూద్దాంలే ఎందుకంటే ఇప్పుడుకనా ఒకవేళ తీసి పెట్టుకున్న కూడా మానం ముందుకు అవుతాయి కదా
ఆ అదే ముందుకు అవుతాయి అందులో ఎప్పుడు త ఇప్పుడే ఉంటుంది ట్రెండ్ కొంచం కొంచెం ఏదో చేంజెస్ వస్తా ఉంట ఉంటాయి కదా ఎప్పుడు అప్పుడే కొంచెం ఏదో అప్డేట్స్ ఏవో చిన్న చిన్నవి ఉంటాయి మనం ఎప్పుడి కట్టుకున్నట్టుగా కూడా ఉండకుండా ఉంటుంది కదా అని
ఓకే ఓకే
కొంచెం కాస్ట్లీఆ తీద్దాం అనుకుంటున్నా నేను కాటన్ లోనే కొంచెం కాస్ట్లీ ఇట్ ఒక ఫైవ్ థౌసండ్ వరకు అట్లా దిద్దాము సరీస్ అట్లాంటివి ఏనా వెళ్ళినా కానీ కొంచ కొంచం ఫ్రీగా ఉంటది మరీ సిల్క్ లో వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే ఈ టై లో అయితే అస్సలు వేసుకోలేము నే అలానే ఆలోచించాను అనమాట
ఓకే ఓకే సిరి వెళ్దాము ట్రై చేసి చూదాము నచ్చితే తీసుకుందాము లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర ఒకసారి చూద్దాము ఇంకా లేదు అక్కడ నచ్చలే ఎక్కడ నచ్చలేదంటే బయట ఎక్కడన్నా షాప్ క వెళ్ళి చూస్తద్దాం
ఆ అదే సరే చూద్దాం ఎందుకంటే ఇప్పుడు కొత్త వెరైటీస్ కూడా వస్తాయి నాకు తెలిసి కాటన్ లో చాలా వెరైటీస్ తయారవుతున్నాయని విన్నా నేను ఇప్పుడు మల్మూల్ కాటన్ అన్ని ఇలా చాలా రకరకాల వెరైటీస్ వసలు మల్మల అయితే చాలా బాగున్నాయి అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనమాట అసలు నేను అవే ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసాను నేను ఇంతకు ముందు కూడా మళ్ళీ దాంట్లోనే మోడల్స్ తయారవుతుంటాయి కదా
అవును అవును
ఆ అది చాలా బాగుంది అసలు ఆ శారీస్ ఏంటంటే మనం ఊరికనే ఐరన్ చేసే పని కూడా లేదు మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు మనకి ఈ టైమ్ లో అదే క కావాలి అసలు కొంచమే మండుతది అసలు ఇప్పుడు ఎండ ఈ ఎండలకి అసలు ఎటు వెళ్లినా
సరేలేండి చూద్దాం వెళ్ళి చూ చూసి చూట్లో మనకి నచ్చితే తీసుకుందాము లేకపోతే ఎక్కడైనా ట్రై చేద్దాము
ఆ
ఎంత మాత్రం కలెక్షన్స్ చూ అంటే మనకి మైండ్లీ ఫస్ట్ చూడాలి కదా నచ్చాలి కదా
అవును నచ్చి ఏదో డుకనేసిన తర్వాత ఎందుకున్నామని బాధపడకూడదు
ఆ లాస్ట్ టైం నాది ఏమైందంటే ఫస్ట్ త్రీ త్రీ ఫోర్ట్ ఒక కుర్తి ఒక కుర్తిను ఒక త్రీ ఫోర్ టాప్స్ ఏమో తీసుకునేసాను మళ్ళీ ఉండలే వేరే షాప్ క వెళ్ళి చూస్తే అక్కడ పార్టీ వేర్ డ్రెస్ భలే ఉంది పికాక్ డిజైనర్ ఆ డౌన్ వచ్చేసి పిక్వుంది పార్టీ వేర్ ది వైట్ వచ్చేసి సో నిన్న నాకు అమౌంట్ షార్టేజ్ వచ్చేసింది అలా ఉంటుది కథ ఆ ఫస్ట్ ఇది చేసి నేంటే బాను దీ అయో మిస్టేక్ అయిపోయింది అని అంటూ అయిపోయింది అయ్యో ఫస్ట్ ఇక్కడ ముందు వచ్చి ఇక్కడ చూసుకొని తర్వాత టాప్స్ తీసుకొనింటే బా గుండునేయి అనిపిచ్చింది నాకైతే. కానీ ఎలాగో మళ్ళీ తీసుకునేసా
అంతేలే ఇగా మళ్ళీ అదిదో రుకుతదో దొరకదు అని కూడా అనిపిస్తది నచ్చింది అన్నప్పుడు.
ఆ ఫస్ట్ అదే మైండ్ సెట్ వచ్చేస్తది. అయ్యో ఇప్పుడు మిస్ చేసుకున్నమంటే మళ్ళీ నెక్స్ట్ టైం కది దొరకుతుందో దొరకదో అలా హ్ హా
అదే నేను అందుకే తీసుకుందాము. పిల్లలకి కూడా ఏటైనా వెళి తే ఇగా ఎప్పుడు పాతయి అంటే ఇప్పుడు వాళ్ళకి సైజెస్ కూడా చేంజ్ అయితాయి కదా. ఇగా ఇప్పుడైతే ఈ ఓన్లీ ఎండాకాలంలోనే వాళ్ళు ఎసేది కూడా తరువాత ఇయేం వెయ్యరు కానీ ఎమో కనీ సం ఈ ఎండల టైమ్ లో మాత్రం కంప్లీట్గా ఎస్తరు ఇగా కాబట్టి వీళ్ళకి కనీసం ఒక కనీసం ఒక్కొక్కలకు ఒక ఫైవ్ ఫైవ్ అన్న తీయిస్తే కొంచెం బెటర్. అసలు అని అనుకుంటున్న నేనైతే
ఉ
ఇగ తీస్తూనే ఉంటాం ఏదో ఒకటి ఒకేషన్స్ వస్తుంటే, కాకపోతే ఒక ముందు ఒక ఫైవ్ తీసుకొని పెట్టుకుంటే వీళ్లా సైజెస్ చేంజ్ అవుతాయి. పోని పెద్ద సైజ్ తీసు కున్నామా బాగుండదు.
అవునవును.
అయితే ఈ ఎండాకాలంలో మాత్రం కరెక్ట్ గా ఆ సైజువే తీసుకుంటాం మిగతా ఎప్పుడైనా ఇంగా ఏమైనా కానీ.
మీది ఎల్ సైజా, ఎక్సెల్ ఆ
నాది ఎల్ సైజే.
ఎల్ ఆ ఓకే ఓకే. అలాగైతే ఇంకేంటండి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారు.
ఇవ్వాలా శుక్రవారం కదా పులిహోర చేశాను. మీరు?
నేను సేమ్ నేను కూడా అంతే. పు పులిహోరానే చేసాను బ్రేక్ఫాస్ట్ అందుకే అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది.
ఆ ఓ పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. పులిహోర మమ్మీ పులిహోర అని ఇగా సరేలే ఇగ శుక్రవారం చేసేస్తే అయిపోద్దని ఈ రోజు ఎందుకో అనిపించింది.
హుహ్ ఏదో ఇగా స్కూల్ టయానికి కూడా తొందరగా అయి పోతది.
అయిపోతదవును. ఇంకా అదయితే ఫాస్ట్ గా అయిపో పోతది చేసేస్తే నాకు కూడా టెన్షన్ ఉండదు. ఇగ వాళ్ళు అడిగింది చేసినట్టు ఉంటది.
త నేను ఇంకా బయటకి వెళ్ళాలి కొంచెం పని ఉంది అని చెపి చేపెసి ఇంగా నేను పులిహోర కలిపేసాను అనమాట.
అన్నే మామూలు రైస్ కూడా చేసేసాను. పులిహోర కూడా చేసా అనమాట ఇగా వీళ్ళకి. రొండు ఒకేసారి అయిపోతాయి కదా ఇగా, ఇగా మళ్ళీ మళ్ళీ అంటే నా ఇప్పుడు అసలు కొంచెం పని చేసుకోలేకపోతున్నారు అంతసేపు. పెక్కువ సేపు.
చే
దాంట్లో బయటికి కూడా వెళ్దాం అనుకున్నాం కదా. ఇగ అసలు నాకు అనిపించింది అదే దో ముందే చేసేస్తే మనం ఆ షాప్ కి వెళ్ళి రావ చ్చు, అటో నాలుగు షాపులు తిరిగసామంటే సరేపోతుంది టైమ్.
అవును అవునవును.
చ్చి ఇగా వీళ్ళకి లేట్ కాకుండా రెడీగా ఉంటే బెటర్ కదా.
అవునవును అలాగే బెటర్ ఇంకేంటండి
ఇంకా చెప్పాలి ఇంకేముంటుంది ఇక ఇదే అటు వెళ్తే కొంచెం ఒక నా నాలుగై తీద్దాము పిల్లలలకు ఒకక వాళ్ళకు ఐదుద్దరికి ఆ నాకు కూడా తీద్దాము ఆ మా వారికి కూడా తీద్దామని అనుకున్నా ఆ అదే మంచి ఫ్యాబ్రిక్ చూడాలి అ ఏమవుతుందంటే నేను కాటన్ తీసుకుంటున్నా అనుకుంటా ఒక్కసారి కానీ కొన్ని వాళ్ళు మోసం చేస్తున్నారు అది కాటన్ అన్నట్టు గా చెప్తున్నారు తర్వాత అంటే నేను అనుకుంటా ఇది ఫ్యాబ్రిక్ చూసి తర్వాత ఒకవేళ వాష్ చేసా మంచిగా అవుతదేమో అనిది కానీ అది సిల్క్ మిక్స ఉంటుంది న్నాయి అవి సెమీ కాటన్ అవుతుంది అది మంచి మచ్చి ఉండది కదా ముడుత వస్తుంది ఫస్ట్
రెడీ అవ్వండి టైమ్ అవుతుంది కాల్ కట్ చేయండి నేను మళ్ళీ కాల్ చేస్తాను ఏం అవుతుంది కదాక కాల్ చేస్తాను నేను